హలో
ఆ హలో చెప్పురా
క్క ఏం చేస్తున్నవ్ అక్క
ఏం చేయట్లేదమ్మా చెల్లిని పంపించిన ఊరికెళ్ళింది
ఉమ్
సింగపూర్ చన న్
పిల్లలకి హాలిడేస్ అని ఒచ్చారా ఏంటి
హాలిడేస్ అనొచ్చరు ఇం
ఆహా ఇంకా వారం ఉందిగా ఓ వన్ దె టన్స్ పది రోజులుందిలే వాళ్ళకి ఎప్పటి నుంచి తెలంగాణలో ట్వల్త్ నుంచా ఇక్కడైన గవర్నమెంట్ ప్రకారం అయితే ట్వల్ త్ నుంచీ ఆదే నిధిని ఈ ఇయర్ మార్చాం సిబిఎస్ఎస్ స్కూల్ కి
అవునా
సిబీఎస్ఎస్ స్కూల్‌ మాములుగా ఫిఫ్త్ అని పెట్టారు ఎండలు ఎక్కువ ఉన్నాయని అ మళ్ళీ మార్చారు టెన్త్ నుంచి అని పెట్టారు జె జ
ఎండల్‌ చాలా ఉన్నాయి వర్షాలు లేవు
ఇచ్చఅమ స్టిచ్చింగ్ కి హన్నీ కొత్తగా ఉంది కొంచెం ఎగ్జైటింగ్ గా ఫస్ట్ టైం గద దాన్నీ అంతా
మొన్నటిదకా ప్లే స్కూల్‌ గద
స్కూల్‌ లో ఏమి యూనిఫామ్ కూడా ఉండదు కదా ప్లే స్కూల్ కి
అవును
ఇప్పుడు అంతా కొంచెం అది అది ఎంత ఎగ్జైట్ అవుతుంది తెలుసా అస్సలు అమ్మ నేను నాకు బాక్స్ పెట్టి పంపి అమ్మ నేనే తినేస్తా సు శుభ్రంగా తినేస్తా ఆ రెండు పూట్ల ఎల్ తన్ నేన్‌ స్కూల్ కి చక్కగా సూపర్ షూస్ వేసుకొని వెళ్తా బ్యాగ్ తెగిలించు పొని వెళ్త హ అన్నీ చెప్తుంది ఆ ఆ ఆ బానే వెళ్ళిద్ది ప్లే స్కూల్ కెళ్ళప్పుడే బాగా వెళ్లేేది అన్నీ బా చుదుకుంటా అమ్మ నేను అన్ చెప్పింది
మంచ్
మొన్న ఆక్రాబ్ పంపిస్తున్నగని క్లాసెస్ కి ఆ మేడము స్కూల్ లో మళ్ళీ అంటే వాళ్ళకి ముందు నించే టీచర్స్ కి ముందు నించే రమ్మంటారు కదా స్కూల్స్ లో అలా రమ్మన్నార్ అని ఆమ పదిరోజుల్ చెప్పింది ఇంకా అంకె ఎండలు కూడా ఎ కోన్ని దూరమై పెండా కా ఇల్లు ఈ మన మన ఇం ఇంటికి దగ్గర లో ట్యూషన్ చెప్పేవాళ్ళ ఎవరు దొరకట్లా ఒక ఆమ ఉంది కాగాని ఆమె దగ్గర దగ్గర నలుగురు మగ పిల్లలు ఉన్నారు అంతా బాగా చెప్పే అమలాగా అనిపించరలా నాకేమి మన మన పిల్ల తగావునుట్ ఎలాగున్నారు
వాళ్ళు మరి అంత మంద అంటే కొట్నా కొడతారమ్మా
ఆ మనలు కొంచెం ర బ్బలాగాంటారు కదా అవుేమో తట్టుకునేలాగలేదు కొంచెం మెత్తకులాగా బాగా అమాయకురాలు లాగా ఉంది కటిగా నేర్పి నచ్చగలిగే అంత స్టామిన ఉన్నట్టు అనిపించాల ఆమె దగ్గర
ఆ
దాని బదులు నేనే నేర్పించుకోవచ్చు కాకపోతే నాకు ఈ సంవత్సరం నాకు టైం కుదరదు నేను పొద్దునపోతి నైట్ కు వచ్చిన వీళ్ళ హోంవర్క్స్ దానికి రా పియాలని ఏ చేయాలన చిన్న పిల్లలు తెలిదు కదా నిదానంగా కూర్చోని చెప్పి చేప్పించి నేర్పించి రాపియాలంటే ఖచ్చితంగా ఒక టూ అవర్స్ టైం వేస్ట్ అయింది దాని కోసం నాకు టూ అవర్స్ హోం వర్క్ చదిపోయడానికి కీ మళ్ళీ అన్నం పెట్టడానికి స్నానం చేయిించడానికి వీటికి ఒక గంట మళ్ళీ టైం వేస్ట్ అయితది గంట రెండు గంట ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చాక సరిపోయిద్ది దాంతోనే పదింటి దాకా నాకు ఇంకా చదువుకోడా టైమ్ ఉండదు అక్క ఇన్స్టిట్యూట్ కి వెళ్తే ఏంటంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినా కూడా నాకు క్లాసులు సరిపోద్ది ఇన్స్టిట్యూట్ కెల్తే ప్రతి రోజు మాక్ టెస్ట్లు రాయాలన్నా మాటా ప్రాక్టీస్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి కదా ప్రతి రోజు అవి రాసి ఆ దానికి సంబంధించిన క్లాస్ పెడతారు ఎవ్రీడే క్లాలు ఉంటాయి మ్మ్ ఆ ఎక్ప్లషన్ ఇస్తారు కదా మనము ఇప్పుడు సాప్ సపోజ్ మనకు వచ్చిన ఆన్సర్ నీ కూడా వాళ్ళు ఏంటంటే నాలుగైదు మెథ ఇర్లో చెప్ తారు మనకి దాంట్లో ఇం ఇకా మనము మనం వన్ మినిట్ లో ఆన్సర్ చేసినవ్ అనుకో ఇంకా తర్థి సెకండ్స్ లో ఎలా చెయొచ్చు మెయిన్ నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో స్పీడ్ ఇపార్టెట్ కదా క్క అందువల్ల మన కి మనం ఎక్కడ మిస్టేక్ చేసా మన రాని నేర్చుకుంటాము వచ్చినవి కూడా ఇంకా స్పీడ్ గా చేయడం నేర్చుకుంటాము రెగ్యలర్ గా చేస్తే పది రోజులు గ్యాప్ వచ్చిందంట మళ్ళ చెయ్యి తిరగది అక్క అసలు స్పీడ్ నాకు
చెయ్యి తిరగదు అవి వాళ్ళు చెప్తున్నారు చూసిన ఈజీ ట్రిక్స్ మచ్
మర్చిపోతాం ట్రిక్స్ మర్చిపోతాం వాళ్ళు విని ఆ విన్నయి మనం రోజు రోజు ఒకటి రోజు ఒకటి ట్రిక్ ఒకటి ట్రిక్ అప్లై చేస్తూ ఉన్నాం అనుకో ఎగ్జామ్ లో
అవును
ఆలాగా మనకి ఇంకా వచ్చేస్తది అనమాట ఇంకా ద అదా నాలుగు ఉండిపోతాయి మన మైండ్ లో గ్యాప్ వచ్చింద అను ఇంకా మళ్ళీ మర్చిపోతాం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఉంటది ఇదే నా ప్రాబ్లం ఏదో ఒకటి గ్యాప్ వస్తానే ఉంటది నిన్నంతానేమో కనీసం చదువుకుందమంటే ని నా పిల్లోడికి బాలేదు అనేసరికి ఇంక నా మనసు అంతా ఏదోలా ఉంది జరం జరం వ వచ్చింది కొంచెం బాగా మెత్తకున్నాడు పిల్లడు ఆ ఏ అ మరి మేత్తగా ఉన్నాడు దూరంగా ఉం బే చిన్న పిల్లడు కదా అక్క అసలు చెప్ ఎంతైనా వాడుపూర్తిగా ఏం చెప్పలేడు గా మాట్లాడుతున్నాడలే గాని బాగానే తెలిసి తెలిని పిల్లాడు కా దాం గట్టిగా వాడికెంత రెండు రెండు సంవత్సరాల్లే గా
అవును సుబ్బక్క పల్లోనే ఉన్నాడా అబ్బా మన పక్ కెండలు ఎక్కువై
ఎండలెక్ ఓ ఓపెన్ కదా అక్కడ పాపం కాయలు గూడా దొరకవక్క అసలు క్కడ ఫ్రెష్ గా మంచిగా మనకి ఏమీ దొరకవు అసలు ప్యాకెట్ ఫుడ్లేమో పెట్టకూడదు పిల్లలకి ఆ అన్నం అంటే ఎండలకి వాడికి తినబుద్ది గాక పాపం రెండు మూడు కేజీలు తగ్గిపోయాడు నాకదే మనసులో భాదైతుంది పాపం పిల్లోడు ఇక్కడికి ఇక్కడున్నప్పుటికంటే అసలు ఊరికెళ్ళాక బాగా తయారయ్యాడాడు గట్టి పడ్డాడు బావున్నాడు మొన్నటి వరకు ఈ ఎండ దెబ్బ కేమో తినక బా తగ్గిపోయాడు లేకపోతే బావున్నాడస్లి ఇక్కడున్నప్పుడు బక్కగున్నాడా అక్కడికికెళ్ళాక కలర్ తగ్గాడు గాని ఆ వాత్ త్తవర్ణానికి పిల్లోడు మాత్రం బావున్నాడు అసలు బా బొద్దుగయ్యాడు రోజు పొద్దున్న రాగి జావ పెట్టిస్తుదమ్మ గేదె పాలు చిక్కగా ఉంటాయి కదా క్కడ మంచి పాలు భ్రంగా మంచి పెట్టిద్దోపిగ్గా పెట్టిద్దమ్మ అన్నం గూడా వాడుకో లైనా ముక్కలేేరుకొని తింటారు చక్కగా
ఏం తిన్నా మన పక్క ఎండలకి తట్టుకోలేములే అమ్మ
మ్ ఈ సంవత్సరం ఎక్కువున్నాయి అక్క మామూలుగా కూడా కూడా ఇయర్ బాగా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో ఈ సంవత్సరం ఎక్కువ అంట ఎండలు
ఇప్పుడు నరేష్కి ఒక్కడే కదా కొడుకు ఇప్పుడు మళ్ళీ ఆమె కాన్సి
హమ్ ఆహ్ ఎలా ఉందంటే ఇది పోటీకి లాగుంది
హ ఏమై
అంటే ఇప్పుడు తను అంత జాగ్రత్త ఉండదు కదా అబ్బాయి దగ్గర
ఆహ్
జాగ్రత్త ఉండదు రెస్పాన్సిబిలిటీ ఉండదు ఏమి ఉండదు ఏ ధైర్యంతో ఇప్పుడు కండం ఈజీ ఎహ్ ఎవ్వరైనా
అవును
తర్వాత వాల్నీ పిల్లల్ని దన్ని విధాలుగా వాళ్ళని చక్కదిత్దుకోగలగాలి ఆహ్ ఓపిక తల్లిదండ్రులకు ఉండాలి ఆహ్ తెలివి ఉండాలి అన్ని ఉండాలి
ఆహ్ అమ్మాయిక్కడ అది లేదపిస్తుంది నాకు అంత ఓపికే ఉన్నట్ కనిపిస్తల
లేదు అసలు ఇప్పుడే వాళ్ళ నాన్న మీదకి వదిలేస్తుంటే నెల రెండ్నేళ్ళు కాల
ఆహ్
ఆహ్ అంతా పిల్లల విషయంలో ఆహ్ ఓపీ పిక లేకపోతే ఇద్దరు పిల్లలకి చదువు చెప్పుకోవాలన్నా నేర్పించుకోవాలన్నా మంచి చెడులు చెప్పుకోవాలన్నా ఎంత ఓపిక కావాలి మనిషికి ఈ జనరేషన్ పిల్లలు అందులో మంచి నేర్చుకోవడం ఎంత టైం పట్టిద్దో చెడు నేర్చుకోవడం అంత ఈ గా నేర్చుకుంటు చెడు నేర్పి ఒక నేర్పించ బాన్ల అసలు మంచి నేర్చ కోవాలంటే ఎంతో పిల్లలకి మంచిగా చెప్పాలి చాలా ఓపిక చెప్పాలి
మరి
అంత ఓపిక ఎక్కడ ఎంతసేపు టీవీలు ఫోన్లు పెట్టేసి వ స్తే పిల్లలు ఏముంటారు
అదే కాదా మందు వడు ఆహ్ భోజనం చేస్త స్తుంది శ్రీలక్ష్మి వల్ల ఆడబిడ్డ
ఆహ్
అయ ఆమె తింటుంటేనే ఆమె ఇస్తరులో పోయి పోయాడ రా టాయిలెట్ టూ
ఆహ్ ప్పు తీసాడు అట్లా కొడుతుడే ప్లేట్ ఎత్తింది లేకపోతే ప్లేట్ లో పడిపోయియి అ నాారేజ జ
అసలు వారికి కొత్త పాత లేదు కొత్త పాత అనే ఫీలింగ్ ఉండదు ఎవరి దగ్గరైనా తులిపిలాగా చేసేస్తాడు
అవును అవును
భయం అనేది ఏదో పెద్దోళ్ళు ఎవరనా ఇంటికి వచ్చినా వాళ్ళని కొట్టడము అలా చేస్తుంటారు
అదే
ఫస్ట్ నుంచి భయంలా తకుండాలాగా తయారు చేసారు నా నాకు అదే భయం ఇప్పుడు అందరూ ఒక చోటు ఆ ఆ లేదు లేదు ఇప్పుడక్కడా వెళ్ళి మూడు రోజులేగా అయింది ఇంకా వారం ఆ అక్కడ బా వర్షాలు పడుతున్నాయంటగా ఇక్కడ తుఫాను అంతా
అవునమ్మా ఆగమాగం అయితే
అదే మరి వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఏం చెప్తున్నారో అంటే వీళ్ళెళ ఇప్పుడు మంచి అండల్గా ఉనింది అనుకోలేదు కద వర్ష పడుతంది
ఆ వర్షాకాలం కదా ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది అప్పటికి మాన్సూన్ స్టార్ట్ అయిపోంది పో ఆల్రెడీ అది
హ
ఈ రోజమ్మా నేను ఆ నిన్న చేసాన్రా నిన్న మటన్ గంగూర ఉండే అది ఇంకా ఉంది ఇంకా చెల్లి వాళ్ళకిి ఆ
నువ్వు పాప పేగ
చర్బావ చడు పొద్దునట్టటు తొమ్మిదిన్నర అయింది ఆ ఆ కంప్లీట్ చేసుకోండు ఇలా కంప్లీట్ చేసుకొని తిరుపతి ఇది మూడోసారి ఆయన వెళ్డం మళ్ళీ వెళ్తాడు నేను ఒక్కసారి వెళ్ళ
ఓపిక ఉంటే సంవత్సరానికి ఒకసారి వెళ్తే మంచిది క్క ఓపికండి కుదిర్ర్తే గనక క
కుదిర్తేగానీ ఇ నేను ఎక్కువ నలవల్లే గదరా థైరాయిడ్ ఉంది షుగర్ ఆ డౌన్ అయిపోతాయి షుగర్ గాని డౌన్ అయిపోతాయి ఆ ఒక్కసారి మేము చేయడమే గ్రే బస్సలో నలభై రెండు మంది ఉంటే
ఒక ఆసనం ఉంటది. యోగాలో అది చేస్తే షుగర్ తగ్గిద్దంట కంట్రోల్ లో ఉంటదంట. యోగా యోగా యోగా చాలా యూజ్ వద్దక్కా అసలు యోగా చేస్తే మంచిది అసలు అన్ని హెల్త్ బెనిఫిట్స్ అన్ని కం కంట్రోల్ లో ఉంటాయి. బీపీ, షుగర్, థైరాయిడ్
ఆ ఆ
యాక్టివ్ గా ఉంటది. అలసట రాదు ఆకలి ఏస్తది. మంచిగా వచ్చి డైజెషన్ బాగవుతుంది. ఉంటది తిన్న వెంటనే ఈ వజ్రాసనం ఐడియా ఉందా వజ్రాస తిన్న వెంటనే ఒక అరగంట పాటు పావుగంట చాలులే అరగంట అవసరంలేదుగా పావుగుంట పస మదే వజ్రాసనంలో కూర్చుంటే మంచి డైజేషన్ అవుద్ది. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారా ముస్లిమ్స్ వాళ్ళు రోజూ తింటారు నాన్ వెజ్. చికెన్ కానీపి బిర్యానీ గాని మటన్ గాని ఎలా తింటారు వాళ్ళు మనము ఎప్పుడో వారానికి నెలకొకసా తిని మనం అరిగించుకోలేకపోతున్నాం ఏంటి తేడా తెలుసా వాళ్ళు రోజుల సిక్స్ టైమ్స్ నమాజ్ చేస్తా
ఆ నమాజు అ ఆసనంలోనే కూఠ్చుంటరా
నిల్చోని చేస్తారు. అందుకనే వాళ్ళు చూడు వాళ్ళ్ ఎవ్వరికి డైజెషన్ ప్రాబ్లమ్స్ గానీ అసలు ఎక్కువ రోగాలు వచ్చాయి జబ్బులు కాని మన వాళ్ళలాగా అంత చెప్పరు వాళ్ళు ఎవరు ఫిట్ గా ఉంటారు మనుషులు తిన్న తింటారు యాక్టివ్ గా ఉంటారు బానే
అవునురా
తేడా
అదే చి నేను ఆసనాలు వెయ్యను గానీ ఇవి స్టిచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసేస్తా ఎందు కంటే ఈ బాడీ దీలో ఇంకా ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతుంది. ాయి కదా ఇంకా ఫార్టీ వస్తుంటాయి లేడీస్ కి ఇవి కండరాళ్ళు ఫ్రీజ్ అయితాయని సరేనా సరే సరే